బాగున్నారా మేడంమ్
ఆ బాగున్నాం సార్ మీరు బాగున్నారా
రాను మేడంమ్ బాగున్నాను మేడంమ్
ఏం చేస్తున్నారండి ఆ లేదండి తినాలి
ఉ ఎన్నిటికి తింటారు మేడంమ్ మీరు ఉ హలో అన్నిటికి తింటారు మేడంమ్ మీరూ
నేను యాక్చువల్లీ ఈ టైం తినేయాలి కాకపోతే కొంచెం వర్క్ ఉందనేసి తినలే అన్నమాట అట్టా
ఉమ్
నా ఫ్రెండ్ నేను ఇద్దరం కొంచెం వర్క్ లో ఉన్నాం అంటే ఆ వర్క్ మీద అంటే టార్గెట్ ఇచ్చం అన్నమాట ఈ టార్గెట్ కంప్లీట్ అయ్యాకనే తిందామ అనేసి అనుకున్నాం ఇద్దరం
ఉహూ
ఉమ్‌ ఇంకొక హాఫ్ ఎన్ అవర్ టైం పట్టొచ్చు మేబీ మాకు
ఉ
ఉమ్
ఉహూ..
తను ఈవినింగ్ నాకేమో స్నాక్స్ ఇచ్చిందండి పడుకోని లేసా నేను ఈవినింగ్ మేమిద్దరం
ఏం తిన్నారు మేడం స్నాక్స్ ల
అది మన ఖారా టైప్ అండి కానీ ఖార కాదు
హ్మ్మ్
హ్మ్మ్ తిన్నాను వాటర్ ఎక్కువ తాగాను ఇయ్యలా ఎట్లైన జనరల్ గా మినిమం ఫోర్ ఫైవ్ బాటిల్స్ ఈజీగా తాగేస్తాను
హ్మ్మ్
ఇగ వాటర్ ఎక్కవ తాగాలి అన్నమాట సో ఇప్పుడు అంత తొందరగా ఆకలయిత లేదు కూల్గుంది కదా వెదర్ అంత. ఆకలైత లేదు
తను కూడా అదే అండి హెవీగా ఉందిరా లేట్ గా తిన్నాం నీకు ఓకేనా ఆ నువ్వు ఒక ఆకలైతే తినై లేకపోతే అన్నది. ఇగ నేన్ గూడ నాకైతే ఆకలైత లేదు నువ్వు తిందాం అంటే ఇప్పుడు ఎళ్దాం లేకపోతే లేటుగా ఎళ్దాం అని నేను అన్నా
హ్మ్మ్ లేట్గా వెళ్ళిన ఇస్తారా మేడం మీక్
ఆ అంటే టెన్ వరకు చూస్తరు
అవునా
నైన్ టెన్ వరకు చూస్తారు లేదంటే ఒకవేళ లేట్ అయితే అన్నం ఉండదంటే ఫస్ట్ ప్లేట్ ప్లేట్ ల అన్నమ్మేసుకొని వచ్చేసి ఉంటుందన్నమాట
ఆ
మ్మ్
ఆహా ఫుడ్డ్ బాగుంటదా మేడం మీ హాస్టల్లో మరి
ఆ బాగుంటదండి
ఆహా అంటే వీక్లీ ఎన్ని సార్లు అండుతారు మేడం చికెన్ అనేది
చికెన్ వెనస్డేను సండే అండి మళ్ళీ ఫ్రైడేను ట్యూస్డే ఎగ్
హ్మ్మ్ తింటారండి మీరు
ఆ నేన్ తింటానండి
హ్మ్మ్
హ్మ్మ్
మంచిగ వండుతారా
ఇప్పుడు హాస్టల్ లో అంతంత మనీ పెట్టినప్పుడు తినకుంటే మనకే కదా లాస్
అవునండి
చికెన్ నేను ఎక్కువ తినపోయేది కానీ హాస్టల్లాంటిది పర్లేదు బాగానే చికెన్ కర్రీ
హ్మ్మ్ మీ కాలేజీ హాస్టల్ నుండి దగ్గర్న మరి దూరమా మేడం
వాకబుల్ డిస్టెన్స్ ఒక టెన్ మనిట్స్
హ్మ్మ్
హ్మ్మ్ ఆ వెళ్ళాలి కదండి ఇప్పటికే ఆలో లేట్ అయింది నాకు ఇవాళ్ళ ఎందుకు ఏం బాగనిపిస్తాలే
ఎందుకు మేడం
ఒక చిన్న ఇష్యూ అయిందండి ఫ్రెండ్స్ తో కాలేజ్ లో
ఏమైంది మేడం
ఆ అంటే అది నేను రీసెంట్ గా మాకు రిజల్ట్స్ వచ్చాయి అండి ఒక వన్ వీక్ బ్యాక్
హ్మ్మ్
వస్తే మా మేడం ఏంటిదంటే డైరెక్ట్ గ్రూప్ లో మెసేజ్ పెట్టారు
హ్మ్మ్
అంటే మేమోస్ కలెక్ట్ చేసుకోండి అంటే నేను ఇక మేడం కి అడిగాని కాల్ చేసి మ్యామ్ ఇటు అంటే నార్మల్ గా రిజల్ట్ అంటే ఎట్లా అంటే మనకు లింక్ ఉంటంది అన్నమాట వెబ్సైట్ ఉంటంది
అవును లింక్ ఉంటది వెబ్
అయితే ఆ అయితే మాకు అట్లా వెబ్సైట్ లేదంట ఈసారి డైరెక్ట్ మెమోస్ కాలేజ్ కి వస్తాం సో మీరు కాలేజ్ క చ్చి మెమోస్ తీసుకోవలసి ఉంటదమ్మా అన్నారు. అంటే మేము మా మేడం కు కాల్ చేసి చెప్ చెప్పాను కదా మ్యామ్ నా అది నేను డిస్టెన్స్లో ఉన్నా మ్యామ్ ఇప్పుడు నేను రాలేను నా టైం పట్టిద్ది మరి మా ఫ్రెండ్ కి పంపుతాను మ్యామ్ మీరు ఎవరికైనా ఇస్తారా అంటే సరే మీ ఫ్రెండ్ కి పంప అనేసి మా ఫ్రెండ్ డ్రెస్ తీసుకున్నారు ఎవరు వస్తారండి అని
అ
అంటూ నేను ఓకే అని చెప్పిన మళ్ళీ మా ఫ్రెండ్ కి చెప్తే దని తీసుకొచ్చింది అయిపోయింది ఇవాలా అదే డిస్కషన్ అయింది క్లాస్ లో అయితే మా క్లాస్మేట్స్ వేరే హాస్టల్ అమ్మాయిలన్నమాట వాళ్ళు
హ
వాళ్ళిద్దరూ అంటే వేరే హస్టల్ ఒకే టే ఊరు అంట వాళ్ళు ఫ్రెండ్స్ కూడా ఒకటే స్కూల్ నుంచి ఒకే ఫ్రెండ్స్ అంటా వాళ్ళు హా లో
హ
అయితే వాళ్ళిద్దరి లొ ఒక అమ్మాయి వారి ఊళ్ళు వాళ్ళ ఊరికి వెళ్ళిందంట రీసెంట్ గా రిజల్ట్కి ముందు వెళ్తే ఆమె వచ్చేదాకా లేట్ అయిద్ది కదా అనిసి ఆమెతో పాటు తోడున్న ఇంకొక ఫ్రెండ్ ని తీసుకోమనింట మెమో
ఓకే
అమ్మాయి కాలేజ్కి వచ్చినప్పుడు మేడం మరి నాకు మా ఫ్రెండ్ మేము నాకు ఇవ్వండి మేడం మేమిద్దరం అడ్మిషన్ ఒకే సారి జాయిన్ అయినం కదా అనేసి అందంట అయితే మెడ్ మేడ ఉండి ఇప్పుడు మేము ఎవరిదైతే ఉందో అమ్మాయి మేడ ఫోన్ చేసి చెప్పాలి ఎందుకంటే మేము కదా అది మళ్ళీ ఒకవేళ మిస్టేక్ గా ఎవరి ఇచ్చగామె మేడని చెప్పలే మేడడం అంటే మళ్ళీ మేడ వాళ్ళకి ప్రాబ్లం కదా
అవునా
అయితే అమ్మాయి మేడంకి ఇన్ఫమ్ చేయలేదంట ఫోన్ చేసేసను ఇప్పుడు వీల ఎంటేేడం మేమిద్దరు ఫ్రెండ్ మేడంమ్ నాకువండి మేమ తనదంటే మేడం ఉండి నీకు ఫ్రెడ్ కద నాకు ఫ్రెండ్ కాదు కదా నేను ఎందుకు ఇస్తా ఎవరిైతే ఉండో వాళ్ళకి రమ్మను నేను ఇవ్వను అందంటా మేడమ్
అవును
అంటేరు రిక్వెట్ చేస్తుంట లేదు మేడంమ్ ఫ్రెండ్స్ మేడం అంటే అయినా సరే అమ్మాయికి చెప్పు మల్లా రమ్మను చెప్పమను నువ్వు షూరిటి తీసుకుంటావా మరి తీసుకోమరి నువ్వు అనసిందంట అన్నకా ఆ మె ఏం చేయలేదంట సరే అనిసి వెళ్ళియిందంట వెళ్ళిపోయాక నేను ఇలా కాలేజ్కి వెళ్నప్పుడు అమ్మాయి పడుతుంది నువ నువ్ మేము అంటే ఎప్పుడు చూస్తున్నారా అంటేను తీసుకుని షానా రోజులు ఎందిరా అని చెప్పినాను ఆ నువ్వు ఎప్పుడుచ్చినావ్ హైదరాబాద్ కంటే మొరన్న వచ్చినా అని చెప్పినా మరి నువ్ మొన్న వస్తే ఆట్లెట్ల తీసుకున్నామంట అంటే నేను చెప్పాను కదా నా ఫ్రెండ్ కి ఇలట్ల చెప్పి పంపితే ఇచ్చింది మేడ అని చెప్పినా అనేసి అంటే ఆమె ఊరుకున్నది అప్పటికి ఏమనిలే అదే మా సెకండ్ పిరియడొ థర్డ్ పిరియడో మేడం వచ్చింది మేడం వచ్చినప్పుడు అడిగింది మేడం మేము కున్నార అఅందరివి అన్ని సబ్జెక్ట్ వచ్చాయా ఏమైనా ఫేల్ అయ్యార అని జోగ్ చేస్తుంది మేడం అడుగితే ఆమెతో పాటు ఇంకొక ఫ్రెండ్ ఉండడి అమ్మాయి అంట చెప్పిన కదా మేమో తీసుకోలేదని
ఉ
ఆమెసి ఆ అన్ని పాస్ అయ్యాం మేడం మన కాలేజ్ లో బాగా పా షల్టి ఎక్కువయిపోయింది ఒక్కొక్కరికి ఒక్కొక్క అలా చూస్తారు అనేసి ఆమె నన్ను చూసుకుంటూ చెప్పింది
ఉ
నాద్ అర్థం కాలే, ఆమె ఎందుకు అన్నదొ. ఆ తర్వాత మేడం మేడం ఏమందిరా అంటే లేదు మేడం మేము ఇట్లా ఇద్దరం ఒకటే ఫ్రెండ్ ఒకటే ఊరు మేము, మేడం గూడా దేల్సు మేమ్ ఇద్దరం ఫ్రెండ్స్ అని. మాకు మెమో ఇవ్వమంటే ఇవ్వలేదు. కొంతమంది అడుతే ఇచ్చిందంట అంటే అసలు మా క్లాస్ లో లేవర్ దిసుకోలే నేనొక్కదాన్నే మెమో దిసుకున్నా. అయితే ఆమె అట్లాన్నదా అట్లన్నది. నాకు కోపం వచ్చింది అట్లా ఎందుకంటుంది అనేసి మేడం ఉండి ఈ అయో మరి అదేంట్రా కరెక్టే కదా మరి మీరు అడగలేదా అంటే ఇంకా మేము ఏం అడగలేదు మేడం మాకు ఇయాల దేలిసిందంటే ఇయాలంటే నేను చెప్పింది ఈ రోజే ఆమెకి అయితే ఇగా నేన్ అన్నా ఆ అయితే మా అన్నా గదా మేడం అవును మేడం నేనే అద్ తీస్తున్నది నేను మేడం ఎగేన్ ఇన్ఫార్మ్ జేస్తాను నేను డిస్టెన్సలో ఉన్న మేడం. అందుకే నేన్ మెమో కావాలన్ చెప్ పినా నన్ అంటే ఇగా ఆమె ఉండి నేనేం నీ గురించి చెప్తాలేన్ లే నువ్వు ఒకదానవే ఉన్నావా జుసుకోవడాన్ లే కూడా బెట్టుకున్నది.
ఉహ్
నేనన్నా అయితే మేడం అంది అరే నీకు కాదంట కదా రా అంటే మ్యామ్ అసలు అలా మేమో దిసుకుంది నేన్ ఒకదన్ ఇనన్ మ్యామ్ అవసరం అయితే మీరు ఆఫీస్ మేడం ను అడగండి. ఆ మెమో అట్ల్ ఎవరు తీసుకున్నారు. ఎవరి ఫ్రెండ్ వచ్చి దిసుకున్నారు మొత్తం క్లాస్ తొమ్మిదో స్ట్రెంతా మొత్తం స్ట్రెంత్ లో, మీరు మెమో స్టూడేట్ కాకుడా, స్టూడెట్ వాళ్ళ ఫ్రెండ్ ఎవరికైనా ఇచ్చారా.
అలా అన్ అడిగాన్డ్ అన్నా.
అడిగితే ఇగా ఆమె ఉండి నేనేమి చెప్తాలేను. నువ్వు అట్లా అర్థం చేసుకుంటే నేన్ ఏం అనలేను. మనషి ఆమె అలా మా ఇద్దరకి గొడవ అయింది. మేమో విషయంలో ఆమె మిస్సడాస్
అందువల్లే ప్రతిదీ చెప్పొద్దు. ఎవరికైనా మీరు, మీరు గూడా ఎందుకంటే మనం పాపం లోనే మన ఫ్రెండే అని కానీ మనం జేప్తాం కానీ అది మనకి రివర్స్ మనకేస్తుంది అది.
అయితే అసలు అందులో నా మిస్టేక్ గూడా ఏం లేదు. ఆమె అసలు మేడం కి కాల్ జేస్ చెప్పాల్స్ కిగా తన అవసరం కదా.
తను అవసరం సరే అవి తన అవస్ త్రోమ్ కాని ఆమె చెప్పలేదు. ఈమె అడిగింది గాని ఆమె మిస్ అయితే ఎట్లా అన్నట్టు మీ మేడం అనుకున్నది. అయై తప్పు అదే మేడం అనుకున్నది. ఆమెకి ఇస్తే మళ్ళా ఏవన్నా పొడగోటు తు మళ్ళా నాక్ మిస్టేక్ అయితది అన్నట్టు ఆమె ఇయ్యలేదు. ఓకే కానీ తనకు అవసరం ఆమె తుగూడా ఆమెక్ ఫోన్ జేచి చెప్పడం కన్నా మీరు మేడంకు ఫోన్ జేసిస్, మేడం నా ఫ్రెండ్కి ఇయండి అంటే ఆమె ఇచ్చేది గదా. నావిత్ ఆమె మేడంకి ఏమో చెప్పలేదు ఉ యా మీరు మీరు ఉన్నది ఉన్నట్టు జెపాడాట్ టూ జేప్తే ఇప్పుడు అందువల్లే గదా మీ ఏదేనా ఉన్నా మీకు దూరం లాంగ్ ఉన్నారని, మీరు మేడంతోరు మాట్లాడుతే మీ ఫ్రెండ్ పంపితే ఇచ్చారు. అది మీ విషయం అనేది మీరు విరటలో చెప్పొద్ది ఇగా ఇప్పడ్ నుండి
ఆహా తను ఇట్లా జనరల్ గా మార్క్ షీట్ ఎప్పుడు తీసుకున్నవరా అని అడుగుతే నేన్ ఇట్లా ఏప్పినా.
అదే మీర్ చెప్పార్ ఇప్పుడు మీరు ఏదో మనఫ్ మీ ఫ్రెండ్ అని చెప్పారు. కానీ ఆమె రివర్స్ గా కొట్టేది గదా అందర్ ముంగట షార్ట్ మీకే తాకింది గా అది.
అయితే మేడం గుడా అన్నది. తర్వాత ఇదంతా టాపిక్ అయిపోయాక గొడవ ఎందుకురా పోన్ లేండి దిసుకున్నారు కదా. అయినా నీ మిస్టేక్ కాదరా అసలువ్ మేడం చెప్పాల్సింది కదా అలా ఎలా ఇస్తారు అనుకున్నారంటే ఆ మంది లే ఇది మేడం అసలు మేము ఇద్దరం ఒకేసారి జాయిన్ అయినమ్, మేడంతో గూడా మాట్లాడం ప్రిన్సిపాల్ మేడంతో ఇవ్వలేదు మాకంటే ఎంత క్లోజ్ అయినా సరేరా మేడం చెప్పాలే. ఎందుకంటే ఇది బోనోఫైడ్ అలాంటి చిన్న సర్టిఫికెట్స్ అయితే ఓగో లిజ్ కినా గూడా నీకు మళ్ళీ కావాలంటే ఇస్తాం గానీ, మెమోకి పెద్ద ప్రాసెస్ రా అది రావు కొందరగా చాలా ఇంపార్టెంట్ ఆ సర్టిఫికెట్స్ అసలు మనీ కొట్టాల్సి వసది. తర్వాత ఇవ్ దొరకపోతే అనేసి అన్నరు మేడం అంటే ఇగా సరే అనేసి ఇగా కామ్డం అయిపోయారు ఎవరీ వాళ్ళు
ఉహుహ్
ఆ చెప్పింది మేడం ఇగా చెప్పి ఇగా ఆమె ఊరుకునది ఇంకేం మాట్ ననే
కరెక్ట్ కదమ్ మ్యామ్ ఇడు టీసీ ఏదైనా ఉంటే అది కాలేజ్ నుండి రాసిస్తారు
ఆ అదే మేడం అదే అడి మన కాలేజ్ సంబంధించింది అయితే కాలేజ్ లో ఉంటే ఇస్తారా అ
కాలేజ నుండి ఏద ఉండ కాలేజ నుండి మం ఏదై పోయినా కానీ కాలేజ్ నుండి రాసి అంటే రాసి ఇస్తారు వాళ్ళు డబ్బులు కట్టిన ఇచ్చేస్తారు కాగానీ ఇప్పుడు ఇది మము అంటే బయట నుండి రావాల్సింది కదా మేడం
అదే మేడ అదే అండి యూనివర్సిటీ నుంచి వచ్చేదయితే మేము ఇవ్వలేంరా మళ్ళీ మళ్ళీ అంత పెద్ద ప్ర ఉంటుది అదే కాలేజ్ నుంచి అయితే మేము రెండు మూడు సార్లు కాదు పది సార్లు వచ్చినా ఇస్తాం దానికి ప్రాబ్లం లేదు కానీ యూనివర్సిటీ అంతే మళ్ళీ వాళ్ళకి రిపోర్ట్ చేయాలి కంప్లైంట్ ఇయ్యాలి అది చాలా ఉంటదింది చేయలేమో మీక ఏమట్లో ఉంటే ఫస్ట్ మీరు మీ క్లాస్ చెప్పి కాల్ చేయడి చేసాక లేదంటే ఆఫ కనుక్కోండి అం నేను అలాగే చేశాను అండి అ అంటే నాకు మా క్లాస్ టీచర్ మేడంకి మెసేజ్ పెట్టాను నేను పెడితే మేడం మంది కదా సార్ నువ్వు కాలేజ్ కాల్ చేయరా మరి నాకుంత ఐడియా లేదు అంటేనే నేను కాలేజ్ మేడమ్ కాల్ చేశాను ధైర్యంగా
హ
మళ్ళీ వీళ్ళు ఎట్లా అంటే మా క్లాస్ లో ఎవ్వరు మాట్లాడరు మేడమ్స్ తో భయపడతారు మేడ ఏమనుకుంటారు అంటే మీ పీజీకిచ్చారు మీకు తెలియదా అనుకుంటారు తెలియదు కాబట్ కదా అడుగుతాం మనం ఉ నేను అడ్గిన అడ్గ కన్నా ఇన్ఫామ్ చేసుకుని ఇక తీసుకున్నా
ఉ అంతే కదా మనం ఏది ఉన్నా కానీ తెలుసుకొని అడిగి తెలుసుకుంటాని బట్టి
అడుగ అదే కదా ఇప్పుడు తిట్టిన తిట్ ఎందుకు తిడుతది మనం తెలిసి కూడాడట్ల అంటే ఒక మాట మనం తె మనకు తెలియదు కదా తనైనా రేగులార్గా ఎల్తుంధి కాలెగ్ ధగ్గారా ఎప్పుడు హాస్టల్ నుంచి నుండి వస్థాను
ఓకే మేడం థ్యాంక్ యూ మేడం చాల బా మాట్లాడారు థ్యాంక్యూ
ఆ ఓకే సార్ థ్యాంక్ యూ సార్